ఏంటి
హాయ్ండి బాగున్నా మీరు ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి ఇంట్లో అందరుూ బాగున్నారా
అందరూ బాన్నారండి
ఇంకా అండి కుకింగ్ అయిపోయింద
అయిపోయిందండి అయిపోయింది
ఏంటి స్పెషల్ ఇరోజు
ఈ రోజు స్పెష్ స్పెషల్ ఆలు ఫ్రై చేశాను టమాటో రసం చేశాను
అఓ మంచి సూపర్ కాంబినేషన్ స
ఆ వెళ్ళింటండి అన్ అవునవును ఎగ్జామ్స్ అయితున్నాయి
ఓకే ఫుల్ డేనా హాఫ్ డేనా
పిల్లలకి సిక్స్టీన్త్ నుండి హాఫ్ డేస్ అండి ఇప్పుడు ఫుల్ డేనే జరుగుతుంది
ఓకే నేను కొంచెం బాలేేదండి ఈ రోజు అవు అలా ఉన్నాను అదే నాకు గ్యాస్ కొంచెం ఎక్కువ ఫామ్ అవుతుంది మధ్య సర్జరీ ఒక్కటియేది అప్పటి నుంచి అది నైట్ ఎంత అసలు చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా బ్లోటింగ్ లాగా అవ్వడం అస్సలు నిద్ర పట్టదు అలా ఉండేసరికి ఆ వెళ్ళాను ఒక త్రి డేస్ బక్ వెళ్ళాను ఆ మెసిన్ వ అంటే బాగానే ఉంటది లేకపోతే ఇంకా బ్లోటింగ్ అవుతున్నట్టు అలా ఉంట అది సడన్ గా మిడ్ నైట్ లో వాలా అవడం కడుకు నొప్పు వచ్చినట్టు అలా అవుతుంటది టేపులు వస్తా ఉంటాయి బాగా
డిన్నర్ ఎర్లీగానే చేసేస్త
ఆ డిన్నర్ ఎయిట్ లోపే చేస్తా మాక్సిమం అందరం ఇంట్లో ఎయిట్ లోపే
హ్మ్ హు
పిల్లలు ఒక్కరు ట్యూషన్ నుంచి వచ్చాక తింటారు నేను మా హస్బెండ్ అతే ఎయిట్ లోపే తినేస్తాము మీరే టై కలా ఫినిష్ చేస్తారు డిన్నర్
డిన్నర్ మాది నైన్ అవుతుందండి కంప్లీట్ అయ్యేసరికి
తె ఇంకా నాకు పిల్లలు కొంచం లేట్గా తెలు టారు కదా నైన్ అవుతది వీళ్ళు తినేసరికి ఇంకా అండి
చేశారా వంట
ఉ అయిపోయింది ఈ రోజు
మీరేం చేశారు స్పెషల్
నేను ఈ రోజు ఎగ్ టమాటా చేసాను
హ్మ్ హు
ఆ రైస్ ఇప్పుడు ఇప్పుడే పెట్టాం కద అవుతుంది రైస్ కొంచెం వేడిగా తింటారు పిల్లలు లో ఉన్నారు సో విల్లాలి ఈ రోజు హాలిడే అనమాట ఈ రోజు రేపు
ఎగ్జామ్స్ అయిపోయాయా
ఎగ్జామ్స్ అవుతున్నాయి వీళ్ళ స్కూల్లో లో ఇంటర్మీడియట్ వాళ్ళకి బోర్డ్స్ సెంటర్స్ పడుతు
ఓకే ఓకే
సో ఇంకా టెన్త్ క ఇంటర్ కి పడ్డం వల్ల ఒొక్క ఎగ్జామ్ క ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ ఆల్ డేస్ ఫైవ్ ేస్ ఫోర్ ేస్ నిన్న టూ ేస్
ఆహా అవును ఫ్రైడే తర్వాత మళ్ళీ సెకండ్ సాటర్డే సండే హాలిడేస్
ఆ మల్లవి హలేస అవిల ఎగ్జామ్స్ ట్వంటీ సెకండ్ి స్టార్ట్ అయ్యాయి లాస్ట్ మంత్ ఈ మంత్ ఎయిటిెన్త్ కి అయిపోతున్నాయి్
ఓ వన్ మంత్ జరుగుతున్నాయి అయితే ప్రిపరేషన్ కి చాలా అవునండి అంత గ్యాప్ వచ్చినా పిల్లలు బుక్స్ కూడా ఓపెన్ చేయట్లేదు సరిగ్గా
టైమ్ ఉందిగా ఇంకా టైం ఉంది కదా అని టైం వేస్ేస్తాంది
అవును అవును అవును
సలు చాలడ సలు ఎగ్జామ్ ఉన్న రోజు హాఫతేనే అండి
ఆ హ
హ
ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే సిక్స్టీన్త్ నుండి ఇచ్చినట్టున్నారు హాఫ్ డేస్
ఆహా ఈ సిక్స్టీన్త్ అంగ్డి వీళ్ళకేమో ఎయిటీన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయ అనమాట ఎయిటీన్త్ ను అయిపోయాక మళ్ళీ నైన్త్ సి నుంచి సెకండ్ వరకు హాలిడేస్ మళ్ళీ థర్డ్ ఏదో పండగ ఉంది ఏప్రిల్ థర్డ్ పండుగ ఉందంటే ఆ గుడ్ ఫ్రైడే ఉంది
ట్వంటీ సెవెంత్ శ్రీరామనవమి అయిపోతున్నట్టుంది తర్వాత ఏప్రిల్ థర్డ్కిి గుడ్ ఫ్రైడే ఉందా
ఆ వీళ్ళకి నైన్టీన్త్ నుంచి థర్డ్ వరకు హాలిడేస్ ఉన్నాయి ఫోర్త్ కి స్కూల్ రీఓపెన్ ఫోర్త్ సాటర్డే ఉంది ఇంకా ఆ రోజు పంపిస్త లేదో ఇంకా సిక్స్త్ కలా పంపిస్తా సిక్స్త్ నుంచి మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ ఎత్ వరకు ఏమో ఉన్నాయి స్కు
ఆ ఫిఫ్టీన్ డేస్ అట్లా కంటిన్యూ చేస్తారు అనుకుంటా ఏమో అండి అంత ఈ సి బి ఎస్ సి ఎలానో ఉంది కన్ఫ్యూషన్ అంత ఫస్ట్ ఎగజామ్స్ మళ్ళ హాలిడ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ హాలిడేస్ అంతా
కన్ఫ్యూజింగ్ ప్లస్ బుక్స్ కూడా మా వాళ్ళలకు ఆల్మోస్ట్ జానవరి లో ఇచ్చారండి వర్క్ బుక్స్ కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే
జనవరిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కదా
ఆ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయ్యాయి ఆ వీళ్ళకి సిలబస్ అంత అయిపో వస్తున్నప్పుడు ఇచ్చారు బుక్స్ చాలా ప్రాబ్లమ్ అయింది అది అసలు బుక్స్ లేకపోవడం ఇద అంతా అందు ఒక ఇయర్ స్కూల్ చేంజ్ చేసేస్తున్నా అంటే సిబిఎస్ఈ నేమ్ మళ్లి గుడా కాకపోతే ఆ స్కూల్ వద్దురా బాబు ఎక్కువ హాలిడేస్ అనమాట
ఆ హాలిడేస్ ఎక్కువ ఇచ్చినప్పు పిల్లలు కొంచెం కాన్సన్ంట్రేషన్ మిస్ అయితా ఉంటంది ఊరికే ఎంజాయ్ం మెట్ హాలిడేస్ అంతే అంతే అదే
ఇస్తారు నిద్దరు లేట్ గా లేస్తారు అన్ని లేట్ ఇంకా నాకు ఆటోమేటిక్ గా లేట్ అయిపోతుంది ఈ రోజు గుడా అంతే నైట్ ట్వెల్ అయిపోయింది పడుకునేసరికి నిన్న నిన్న నైట్ బయటి కెళ్లి తినేసి వచ్చాము అంటే నిన్న ఏదో చిప్స్ కొన్నారనమాట కొత్తది ఇంకా పార్టీ పార్టీ అని పిల్లలు ఎట్లాంటే వాళ్ళ డాడీ డిన్నర్ బైటికీ తీసు వెళ్ళారు ఇంకా అక్కడ తిని మేము ఇంటికి వచ్చేసరిక్ కి టెన్ థర్టీ అయిపోయింది
హ్మ్మ్ హ్మ్మ్
వెళ్లే సరికి ట్వల్వ్
అంతే అండి ఇంకా రేపు అయినా నెక్స్ట్ డే స్కూల్ లేదు అంటే ఆటోమేటిక్ గా స్లో అయితా ఉంటుంది వర్క్ అంతా మాకు అంతే ఇంకా పిల్లలు నెక్స్ట్ డే హాలిడే ఉందంటే పిల్లలు ఇంత చిన్న పిల్లలయినా ట్వెల్వ్ వరకు ఏదైనా మూవీ చూద్దాం అనడము అట్లా కొంచం డిలే చేసేస్కుంటున్నారు రేపు హాలిడే ఉంది కదా నెక్స్ట్ డే అన్నట్టు
అవును కానీ మనకి మాత్రం నిద్ర లేవాలి యర్లీగా బ్రేక్ఫాస్ట్ టి
అవును అవును మన వర్క్ మనకి హాలిడే ఉండదు ఇంకా వాళ్ళకి హాలిడే వాళ్ళకి హాలిడే ఉన్నాద రోజు మనకి ఇంకా ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది బర్డెన్ ఎక్కువయిపోతది
హాలిడేస్ వీళ్ళకి నైన్ టీన్త్ నుంచి ఎలా భరి
నాది అదే బాధ అండి ఇద్దరు అబ్బాయిలు చాలా కొట్తుకుంటారు అసలు పిల్లలు పెద్ద టార్చర్ అస్
ఆ మా పిలలు ఇద్దరు కొట్కుంటే అనిపిస్తుంది అసలు వీ ఇద్దరిని వార్ కి పంపించేస్తే గెలుస్తాదేమో ఇండియా అని
అవునండి అవును అమ్మో నాకు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయ అంటే భయమే స్తుంది అసలు వీళ్ళని ఎట్లా మయింటైన్ చేయి ఇన్ని డేస్
హుమ్ అవును నాకూడా
బయట ఎక్కడికి పంపించేలాగ లేదు ఎండలు కూడా ముదిరిపోతున్నాయి ఇం
ఆ నేను అంతే మా ఊరికి పంపిద్దామని అవును ఊరికి పంపిద్దాం అనుకున్నాను ఫస్ట్ అక్కడ విపరీతంగా ఉంటాయండి ఎండలు అసలు తట్టుకోలేరు పిల్లలు ఎందుకు రిస్క్ పంపించి మళ్ళీ ఇబ్బంది పెట్టడం వాళ్ళని అని అనిపిస్తుంది
అవును ఇంకేదైనా క్లాసెస్కో ఏదైనా పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాం ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా వాళ్ళు వెళ్ళేసి వచ్చినా చాలా రిలాక్స్ అయితాం మనము
హాల్స్ అ ఇదిగో ఇదిగో ఫైట్ చేస్
అవును అండి అవును అమ్మో వీడికి సర్ది చెప్పలేక వాడికి సర్ది చెప్పలేక పిచ్చోలం అయిపో మొత్తం మధ్యలో మా పిల్లలు అయితే అండి ఇంకా వాడెందుకు ఇలా చేసింది వీడెందుకు ఇలా చేసింది ఇదే ఇద్దరు అబ్బాయిలు అయ్యేసరికి ఒక్కరు కాంప్రమైజ్ అవ్వరు ఒక ఏ విషయంలో కూడా
అదే మా అమ్మాయి చాలా అండి ఇద్దరిద్దర అసలు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వారు వీళ్ళిద్దరితో ఫుల్ టార్చర్ అసలు
అదే అయితుంది అందరి ప్రాబ్లం అందరి తల్లులో ప్రాబ్లం అదే ఉంది హాలిడేస్ వస్తున్నాయి అంటేనే భయం వేస్త
భయని వస్తుంది ఎ ఇంకేదైనా యాక్టివిటీస్ లో జాయిన్ చేసి ఒకరి నుంచుకొని ఒకరిని మమ్మీ దగ్గరకో ఇంకా అత్త దగ్గరకు పంపించేస్తా ఆమ్మో వీళ్ళిద్దరితో పెట్టుకుంటే నాకు హెల్త్ పోతుంది అసలు
నందిడి అవును
పెద్ద దబ్బాయి కూడా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడతాడు
ఉమ్ ఆ పిల్లలు ఇద్దన అంటే ఎక్కువ అమ్మళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు మా వాళ్ళ
అదే చూస్తున్నాం గాని ఏమేమవుతుందో ఇంకా చూడాలి
మ్మ్ తిన్నగా మ్ తినమంది మీర్ తిన్నారా
ఆ చేసా అండి టిఫిన్ ఇడ్లీ చేసా
హ
ఇంక ఆలు ఫ్రై చేసి టమాటా రసం చేసా బాక్స్ పెట్టాలి కదా వాళ్ళకి
ఉ అవును ఎన్ని ఏ టైమ్ కి వస్తారంండి ఈవినింగ్ అలా వచ్చేస్తారా
ఆ ఫోర్ థర్టీ వరకు వచ్చే ఫోర్ ఫిఫ్టీన్ కి అయిపోతుంది స్కూల్
ఓకే
ఇంట్లో ఉంటారు
ఓకే దగ్గరేనా అండి స్కూల్ మరీ ఇంటికి
ఆ కొంచెం దూరమే అండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటది
ఓకే
ఇంకా వాళ్ళ డాడీ తీసుకొస్తారు డ్రాప్ చేయడం పికప్ అంతా వాళ్ళ డాడీదే
ఓకే
అందుకే బాక్స్ కూడా పెట్టాల్సి వస్తుంది మార్నింగ్గే మళ్ళీ అన్నిసార్లు తిరగాలన్నా ఇబ్బంది అవుతుందని తనకి మార్నింగ్ ఏం చేసి వాళ్ళ వరకు చేసినా వాళ్ళకి నచ్చింది చేసిన మార్నింగ్ పెట్టేసే బాక్స్ ఊరికే త్రీ త్రీ కిలో మీటర్లు మీటర్స్ తిరగాలంటే తనకు కాలేజ్ లో ఇబ్బంది అవుతుంది క్లాస్ మధ్యలో స్కిప్ చేసి వెళ్ళడము పిల్లలకి ఏదో మేనేజ్ చేసి వెళ్ళడం తనకి ఇబ్బంది అవుతుందని
అదేనండి
మార్నింగే పెట్టేస్తున్నా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టేస్తున్నా
అవును బెస్ట్ ఇంకా మనకు కూడా అప్పుడే అయిపోతుంది వంట పని అంతా ఇంకా మిగతా పనులే ఏమనింటే తర్వాత
ఉ ఈ కాకరకాయ లాంటి బీరకాయ ఇవి తిన్నారు ఇంకా ఇవి అయితే మనము తర్వాత చేస్తామంటా మా కోసము ఇక వాళ్ళ వరకు వాళ్ళకి నచ్చింది ఆలూ ఫ్రై అట్లాంటివి ఏదో
అ తెనండి
ఎంత చేసేశారా
ఆ వంట అయిపోయిందండి ఎక్ టమాటో చేసాను ప్రై ఇప్పుడే పెట్టా కొంచెం వేడిగా ఉంటది కదా ఇంట్లో కనీసం మామూలుగా అయితే నైన్ కిలోమీటర్స్ అండి స్కూల్ మాకు పిల్లలకి ఇంటి నుంచి ఇంకా టైం పడుతది వాళ్ళకి వ్యాన్ సెవెన్ థర్టీకి వస్తుది వాళ్ళు స్కూల్ కీ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుది అనమాట ఎయిట్ ఫార్టీ ఆ ట్ల ఇంకా అంతా చల్లన్నమా నైన్ కిలోమీటర్స్ అ ఎలా వెళ్తారో అనిపిస్తుంది నాకే పాపం బాగా అందు ఇంక ఈసారి రిస్క్ ఎందుకని తీసేసా అనిపిస్తుది అమ్మో హైదరాబద్ ట్రాఫిక్ దారుణంగా ఉండడి అసలు ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను
ఓకే థ్యాంక్ యూ
డోర్ సౌండ్